సాయిన నిందాన సగు హలో
చెప్పండి విశేషాలు హలో
టైం అయిపోయిందండి
ఆ అయిపోదానికి వచ్చింది ఆ మొత్తం స మసాను కొతున్నా మన గడిస్తుంది ఉందండి
హ్మ్
అయితే టైమింగ్స్ పడతలేవు ఈ మధ్య ఈ రోజు రల్లుండి లాస్ట్ డేట్ట వర్క్ చాలా మందికి వచ్చింది ఎవరు ఖళగా లేరు అందరు బిజీ బిజీ బిజీ
హ్మ్
తెసుకోవాలి కదా వర్కు అట్లా కూడా
ఆనియ వన్నూర్ వృతిగా వంద శిరాక్ ఆడుక వచ్చినక ఆని ఆడతాండి ఇంకా మి బుడొడు స్కూల్ పొయి వచ్చిండ
మా ముడ్డో ఉండ కూడా అలా పోలేదు ఈ రోజు మ అటుకు వెళ్ళి బస్ టైంకి వచ్చ బస్సుకు వచ్చినాం కదా లేట్ అయింది అంటే మ ఎం ఆయన తీసుకోవడానికి సిక్స్ థర్టీకి వస్తుంది వెహికల్ సిక్స్ థర్టీ కూడా సిక్స్ ఫిఫ్టీన్ కు వస్తుంది అంటే పొద్దున్న రాలెం కాద అనేేసి ఇక బోతకుపోయింద పోనని నిన్న ఈరోజు వం
మ ప్రశాంత మర వా వర్నం
మా సార్లు ప్రసందంగానే ఉంటారు చాలా వరకు వాళ్ళు నేను అరుస్తేనే గొడవ మా ఇంట్లో తప్ప ఆ వాళ్ళంతా వాళ్ళు ఏం చేసుకున్నా సైలెంట్గానే ఉంటారు
హు హ్మ్
ట్లుల మ ల వింటరు ఉమ్ వెట్టుకోల నేనే గెలికి వెట్టకో కాల బాగుని మదని గరు పెళ వాళ్ళ వాళ్ళు కూడా పెట్టుకుర ఎవ్వలు ఉమ్
నీ నిదానం ఉంటే మాలుకి నచ్చదు అట్లా
హు హ్మ్ మాద ప్రాశాంతమైన వాతావరణం ఉన్నది మా ఇడ్తో వల్ల
హ్మ్
హ్మ్
మాకు ఎప్పుడైనా సైలెంట్ ఉందంటే అది పడుకున్నప్పుడె ఇంగ ఇద పొద్దుందాక ఇదే ఒరుడు ఉంటది నెక్క లలు పెడతాం అక్కడ
మా చందంగా న నద్ర బ ఒక్క చెప్పున కూడా పోను నేను వాళ్ళ వీళ్ళు వస్తే ముచ్చలి పెట్టడానికి కాని
హ్మ్
ఫోన్ నైట్ పంనెండు అయితాది ఫోన్ వది పెట్టేసరికి ఇక నిద్ర తరుపు హెడ్డేక్ ప్లేసు అది ఇదై కానీ అట్లయినా ఫోను పోవాలనిపిస్తారుని ఫోన్
వెళ్తుండగా కాపాడుకోవాలి అప్పుడప్పుడు కొంచెం సేపు ఒక పది పది అర్ధగంట సేపు పడుకుంటే
అదే అది గుడ్ నిజ మే గానీ టూ డేస్, త్రీ డేస్ తర్వాత పడుకుంట ఇగ నిదరప్ ప్రశాంతంగా ఇంకా అప్పుడు తాగి ఇప్పుడు పడుకుంటే పన్ ఎక్కడ పన్ల్ అక్కనే ఆగిపోతయి.
హ్ జ ఇదయ ఆ ఆ ఆ దస తభ ఇయితే ఏంది.
బాలమృతం తోటి దోషలెప్పుడైనా పోసిం
ఆ పోషినం బాగొత్తది గనీమ్ కర్రెగ మడ్తదండి కిింద
అవునా నేన్ ఒకసార్ ట్రై చేస్ న మా అక్క చెప్పిందని గని మొత్తం మందం వచ్చింది ఆ దోశ లెక్కనే లేదు.
చనే కొంచం మాడితే వస్తది గని బాగా నల్లగైతాంటది అడుగు
అవునా దోశ పెనమే కొత్తద్ తీస్కోవాల్ అనుకుంటానా నేను గుడ డబ్బులు ఏమన్న వచ్చేదుంటే
మ్ పెనం మరి మాది పె పెనం ప్రాబ్ మో ఏమో గని అట్ల అయింది. అయినా గుడా తినేది మా పిల్లలు ఎందుకంటే మంచిగుంటదట టేస్ట్
అదే బానే ఉంటదిలే గని నేన్ ఇడ్లీ చేసేది మళ్ళ రా మళ్ళ లడ్డులు చేసేవ్ గనే వెేడి నీళ్ళల్ల పిసికిస్తే చేది లేకపోతేనేమో కేకు ఇగ అయ్యే ఇగ నేన్ చేసేద్ ఏం లేవు గని దోశలై పోయాలని బాగుపడది మా చిన్నోడు దోశలు మంచిగా తింటాండు.
అదే అదే మంచిగనే ఉంటది తీయగుంటది కాబట్టి ఏం కాద్ పాం పోయిందట లిట్టు ఇట్రా నడు ఓ అమ్మరారో ముక్కలా దూర్తయి
బాబు మామూల్గా దోశలు తింటాండు.
అదే అదే పో ట్రై చేయండి ఒకసారి
ఆ
తే ఆహా బియ్యము మినప్పప్పు దోషాల
మినపప్పు దోషాలె చేద్దాం అని స్టా తింటాండు. మినపా కూడా తీసుకొచ్చినాయి అలాగే సామానులు పోతపోయినాయి డబ్బులు కాని పిల్లలు ఎండకలు అంతా వాగమ అవుతారు కదా
ఎంత ముినప్ప కేజీ
కేజీ నూట ఇరవై రూపా అదాేను వంతా అరకులానా వచ్చిన అంటే అయిపోయిందు కాను
నూట రూవయ
ఆ
మేము కూడా తీసుకోవాలి ఏమి లేదు తినకపోతు కా బాబు అలాగ అవి చేసినా కూడా తింటారు
ఆహా
మినప్పు మామూలు అప్పుడు వేసినప్పుడు సెల్కలు వేసినప్పుడు మంచిగానే మంచిగా చేసినాం కాగానీ ఇప్పుడు వాళ్ళ కూడా వెళ్తాలేవ్ ఆ
స యిచ్చిన బి్యంట్లా రేషన్ బియ్యం ఉన్నాయి కదా ఈ రెండుోజుల ఒకసారి మన నాన మెడికుల్ి మిక్సీిన్నల్ మా ఇరిగ్నే మిసీ ఉన్నది కా మిసీ గన్నల్ ఇకినాే ఈ వేరే వాళ్ళ గిన్ననే వచ్చాన్న రెంో ఒకసారి వాట్టి పెట్టుకున్నాంనకు పిల్లనే సంతోశంగ ారు కదా అని వస్తాను
అవునవును
ఎద రోుజు బోసి వచ్చిన ఫ్రిడ్జ్ ఉంది కాబట్టి అలా పెట్టుకొని రోజుకు రెండు పోూ ఇచ్చినా ఏం కాదు కదా రెంో
మీ అయితే ఎందుకో మా ఊరు ప్రాబ్లం ఉంటుంది వేరేక్కడ మప్పుడు మధ్య రోజు దోజాలు ఇడ్లీ ఏదో ఉన్నప్పుడు చేసు కొంత ఇీడికి వచ్చినాకనీ కరువు అయిపోయింది ఇక మొత్తం
ఆహా
అసలే కరువులు ఉన్నామంటే ఇంకా ఎడిగిొస్తతే అసలు ఏం ఏం తినాలున్నా తో తోసుడు కాదు కాని భయమవుతంది అమో ఇష్ట కార సేత మాట పెదథ మరి
అద అద మనకు కొంచెం వచ్చేదేమైనా ఉంటే రాబాటు ఉంటే అంటే ఏమ న ఇద్దామన్నా ఉండ కానీ ఏం లే అట్లా
న ఉన్నా మందిర పైన ఎంత భదనం దాసుకున్నా బతు
పోతూనే ఉంటాయి అట్లాస
తం రెండు మూడు కిలోలు పట్టిచ్చి బెల్లం గూడ ఉన్నది మా అక్క ని ఓ రెండు కిలోలు బియ్యం నానబెట్టి చేయమంట ఓ ఆయిల్ పేకెట్ కేజీ అయితే సరిపోతదిగా
ఓ ఇద్దరు వస్తే చేసుకోపోతే ఎట్లుంటది
ఆ అమ్మియే తింటా నికయితయి
ఆహా వారు అక్కడకద వాటు కద రారు కదా
అంతే మో నిత్యూ చెప్పేది నీకే బిడ్డా రా పాం పోయింది అటు ఇటు రా
ప్లానింగ్ అయితే ఈఆదివారం రోజు నిన్న ఆ
సారు పంపిత్రొ పంపీరో స పాంబోయిందటరా లిత్గా అది దూర్ తది ముక్కు లకు నాకేం తెలదు నడు
ఆహా అటు వేరే ఊర్కేల్లాలి వస్తుంది కదా
ఏమో అదే ఊరు కాని మరి మా సారు కొంచెం ఏమంట్రు పెట్టుకొని కూర్చుంటాడు ఆయన తో ని ఏమో పో అంటే పోత లేదంటే లేదు
ఆహా
దానితోని వాదనే అసలే అప్పుడు మ తెలే తెలేదు కానీ చూసే బాధ అయితాంది నాకు దానికి పెళ్లి చూపులకు మా అయ్య పోతానుని ఫోన్ చేసినప్పటి నుంచి ఏదైనా ఫంక్షన్ పోదామంటే భయం అయితాంది
ఆహా
మ్మ్ అప్పుడు గొడవే ఇప్పుడు గొడవే మరి ఎట్టుంటదో ఇగ
ఆడబిడ్డ కన్నాలు వచ్చే ఉన్నాయి కాబట్టి ఇంకెట్లా ఉంటాయో లొల్లీలు
లొల్లిలంటే అయి ఇగ ఆయన ఎట్ట కూసుంటడో ఎట్ట అసలు చేసేది నేను కాని ఆయన పెద్ద ఆడపిల్లొలెక్క చేత్తాడు ఇగ మ్మ్ ఈ అబ్బాయి అన్ని వచ్చి రాని ఇన్ని సుజావు
చూడాల ఎట్లుంటదో
ఆ
మ్మ్ హ్మ్
తండ్రికిడ వీళ్ళ ఆడుకుంటారుకా నాన్న ఇట్రా ఈడ ఆడుకుంటారు వీళ్ళు రా ఇట్రా పామ్ పోయిందట రా రాస్కెల్ ఇట్రా నడు ఏ ఊక ఇసికిత్తే నిన్ను స్కూల్ మాన్పిత్త నేను చెప్తాను ఇగ కట్టేదిరా మీ బుడ్డోడు పడుకున్నాడా
మనీష్కి ఎక్స్పెక్టేషన్స్ ఎట్లున్నాయో వాళ్ళ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయో
మీ
నిన్న అదేదో పిప్పందాకు అది కూడా పెట్టి చూస్న్నా కాని ఇది ఆడ్కో హైవే పెట్టినా కాని ఏవో రిజల్ట్ ఆ... మొర్రియ్యకు ఫోన్ మాట్లాడుతుంటే హ్మ్ అయ్యో ఊకే ఇంగా అది ఎప్పుడోసారి ఏదనా దిన్నప్పుడు బాగా ఎక్కి మో నిన్న మొనైతే బాగా నొప్పైయింది గానీ, ఇయాల ఏం అనిపితలేదు.
ఆహా
వెళ్తే చెవ్ గాడిక్ తంది ఒక మేడ అంతా బట్టినటైతాంది ఏందో ఏం కాలో
ఆ
హ్మ్
అవు. మ్మ్ ఆడ్కోబో ఆడ్కోబో ఆడా మ్మ్ తెచ్చుకోపో తెచ్చుకోపో పోయి అది మ్మ్ మ్మ్ ఇంకా తిన్నారా మరి ఇప్పుడు మధ్యాహ్నం
ఆ ఒక పూట తింటాన్ నేను
నేను పొద్దున్నుంచి ఏం తినలే ఇప్పుడే థమ్సబ్బు దాగిన
అవునా
ఏం తినొద్దు అంటే తినలే ఛాయ్ దాగ్ వచ్చినా ఒక్కొక్క టైం పొద్దున మధ్యాహం తినక్పోయిన ఉంటాం కాని ఎందుకో జాగార్లర టైం నే ఎంత ఉందామన్నా అసలు కుదరదు. అప్పుడ్ ఓక్వేళ బాగాయితే ఎందుకో
ఆ
హ్మ్ అన్ పాజ్ టింగ్ ఏదో ఈ రోజు మంచిగా ఉండి చేద్దాం అంటే అస్సల కూడా కుదరదు.
ఆ అది కూడ నిజమే
హ్మ్ ఎందుకూర్తనవ్. హ్మ్ మ్
ఏం జేస్తున్నారింకా ఏమున్నాయి విశేషాలు.
మా వాళ్ళతోనే సరిపోతుంది విశేషాలు ఏముంటాయిగ మా వొళ్ళే వింత వింత జంతువులు. అయ్యేంత. ఏు జాగ్రఫిలో వ ఇ వాట్స్ డిస్కవ ఇంగ వేరే జంత జున్నక్కర్లేదు వీళ్ళుంటే జరి తంది నాకు అప్పుడే నవుతారు అప్పుడే ఏడుత్తరు అప్పుడే కొట్టుకుంటు అప్పుడే మాత్రం అప్పుడే లేదు త్తరిల్లు
ఆ
కతే ఎతేయి చఛానా పాయింట్ పై కా అసలు పాయిట్ చేదుినగ నిక్కరలు అతే పని చేస్తాయి చినిగిన నిక్కరలు రంగీలుస్త
ఆహా
ఉ
ఇంకేంటి విశేస్ ఆ
న్ ఆన్లైన్ అయితాందా జిరాక్సు
ఏం కాట్లేదు అసలు రూపాయి కూడా లేదు
ఇపుడు ఏం లేవు గదా రా ఎవప్లిషన్ వాడతు
ఆ
మళ్ళా పార్ట్ టూ నేను మళ్ళా ఖాళీ అయితే చెప్తా నిన్న పెంచడం జరిగింది సరే అండి అగో తాతయ్య పిలుత్తాండు పో